ఏం లేదండ్ ది మీరే జెప్పాలి
తిన్నారా బ్రేక్ ఫస్ట్ అయిందా
ఆ తిన్నాం దోస, మీరు తిన్నారా? ఏం తిన్నారు మీరు?
మెమ్మ్ మేమా మేం గుడ దోసే తిన్నము, మా ఇంట్లో గుడా దోశ హ్మ్ టొమాటో చట్నీ
మాది గుడా టొమాటో చట్నీ అండి
ఆహా
లంచ్ ఇంకా వన్ కాయ్ చేసాము మీరేం చేసినారు?
లంచ మా ఇంట్లో బెండకాయ్
బెండక్ కాయా
హ్మ్ ఇంకా ముప్పవున్నరె లేద్ లేదు మ్ అట్లా బయట వాకింగ్ కనేసి వెల్లేసి వచ్చు తలుజ్
అవునా
ఉ
ఇంకా చెప్పండి
ఇంకా చెప్పాలండి మీరే ఏం చేస్తున్నారు ఏం తిన్నారు అంద వాళ రాలో
పండుగలు రాలేదండి మేము దోషాలు తిన్నాము వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా దోషాలు వేద్దామని చూస్తున్నాము
ఆహా
తన్ను వాళ్ళు రాలేదు ఆడుకుంటున్నారు తల్లర్ అల్లర్ చేస్తున్నాడంట హాలిడేస్ అంట కదా అందుకని
ఉంహు మ్ ఇంకా
కాలేజ్ వెళ్ళినారా విఘ్నేష్
అల్లరి కాదు
మ్ ఇంకా కాల్ చేసిందా ఆ అక్క
ఉంహు ఏం లేదు అట్లానే ఎల్లాల్ మళ్ళీ సినిమా గజల్స్ అప్పుడే సగం మస్తున్నాయి మ్యామ్
గజల సప్పుడు వస్తుందా కొత్త పట్టీలు అండి
ఉంహు
మీరు వేసుకుంటారా ఆ పార్టీలో
నువ్వు ఎప్పు మం
హయ్యో
మ్
మ్ ఇంకా మరి ట్రై చెయ్ టన్నారు పట్టీలు ఎస్ వేసుకోండి బాగుంటది వేసుకుంటే
ఆ ఇపుడెస్
ఇప్పుడు న్యూ మోడల్ ఏను వస్తుంది కదా బ్లాక్ బీడ్స్ తోనీ ట్రై చేయండి ఒకసారి మీరు
మ్ మంచి పంపణీ మ్ అమ్మొచ్చింది నీళ్ళకి ఇంకా ఏంష పబ్లిక్ కాలేజ్ కెళ్లా దాన్ని ఉహు హలో చెప్పండి చెప్పండి ఇంకా మీరె చెప్పాలి రెండు నిమిషాలు అయింది మ్యామ్ ఇంకొక మూడు ఇంక ఇంకా ఎనిమిది నిమిషాలు కావాలి.
అదే ఇంకా పార్కు కెళ్తారా ఈరోజు
సెప్పది నేర ఏంటి
మా అమ్మాయి ఏచేస్తుంది?
ఏంట అది కూర్చుని ముచ్చట పెడుతుంది.
అవునా మామె కూడా ఓకే మ చద్దాఎల్ దయల్ ముంచేది అయితే బాగా చెప్తారు మా మమ్మీ కాని
ఉమ్
ఇంకా మిషిన్ కుడతానే లేదస్ తర్
అహు అహు
గజాల సౌండ్ ఉమ్
ఇంకాను
ఇంకా డిన్నర్కి ఏం ప్లాన్ చేస్తున్నారు బయట ఏమనా వెళ్తున్నార్. ప ఈరోజు
ఏమంటుంది ఏమి కాదు అట్లానే స్టబావ్ గా ఉన్నాం.
ఉహుమ్
ఇంగ
ఇంకా సాఫ్ట్వేర్లో ఎక్కువ వర్క్ ఉంటాద అండి?
తెలీదండి అండి, నార్మల్ గా ఉంటామండి.
నా ఉంటద అదే బయట కష్టాలు బి. ఎక్కస్తలా అంటరుగద అందుకని అడిగినండి.
ఉమ్
ఉహ
చెప్పలండి ఉ ఏం కావాలి
అదే ఫ్రిడ్జ్ కొందాం అనుకుంటున్నామండి.
కొనుక్కోండి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషిన్ ఫ్రిడ్జ్ అన్ని కొనుకోండి మంచి బ్రాండ్. కొనుక్కోండి అండి. ఇప్పుడు ఎండకాలం కదా మీర్ చాలా నిలు కూడా తాగుతారు. త్వరగా